హలో సిస్ట
ఆ వినిపిస్తున్నారా
తన్ సిస్టర్
ఉహు ఏం చేస్తున్నావ్
ఏముంది సిస్టర్ ఏం లేదు మీరేం చేస్తాండ్రూ
ఓహో ఏం లేదు
అవునా తిన్నారా
ఇంకా లేదు రా బాబు ఆడుకుంటున్నాడు బాబు ఆడుకున్న తర్వాత వచి తినాలి
అవునా
ఉ తెల్ల బెడాకాయ ఫ్రై
ఉ
మీరు ఆ సంక్రాం ముగ్గులు నువ్వే వేసినావా
ఆ నేనే చేసిన సిస్టర్
ఏమన్న పోటీ పిట్టల్లా మీర విలేజ్ లో
ఆ పెడతారు సిస్టర్ ఎవ్రీ ఇయర్ పెడతారు
నువ్వు పార్టిసిపేట్ చేస్తావ దాంట్లో
చెయ్యను సిస్టర్ మా ఇంటి దగ్గరే చేసుకొని ఉంటా అంతే
ఏమన్న ప్రైజులు గిట్ల ఇస్తారా మరి గెలిచిన వాళ్ళకు ఏమిస్తారు
మనీ ప్రైజ్ ఇస్తారు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ ఆ ట్వంటీ థౌజండ్ ఇస్తారు తర్వాత ఫిఫ్టీన్ తర్వాత టెన్ను ఈసారి ఫోర్ మెంబర్స్ కిచ్చిల్లంట
నువెల్ నువ్వు వెళ్ళి చూడలేదర ఎప్పుడు
నేను వెళ్ళను సిస్టర్ మా ఇంటి దగ్గరే అంటే బయట నుంచే కనపడుతుంది మేమి ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే కనపడుతుది ఇంక అక్కడ దాకా వెళ్ళను నీను ఇంగా ముగ్గుల రాతిరిలోనే అంటే రంగులు కనబడితయి సిస్ చెర విరక్తి ఎట్లా ఇస్తారుని స్లాబ్ ఎక్తే కనపడుతది గాని ఏంతైనా దగ్గర నుంచి చూసేది వేరుంటది గదా
మ్ అప్పాలు వేసుకున్నారా మరి మీరు సంక్రాంతికి
ఉ చేసుకుంటాం సిస్టర్
నువ్వు ఆ ఎం ఎం అప్పాలు చేసుకున్నారు మరి
ఈసారి శక్నాలు గ్యారలు అంతే
ఊహూ సఖినాలు పోయడం వస్తదా నీకు
వొచ్చు సిస్టర్ మీరు పొత్తరా
నేర్చుకున్న ఇప్పుడిప్ అంటే పెళ్ళైన తర్వాత నుంచెలి నేర్చుకున్న కొంచెం కొంచెం
ఏం పనీ ఎప్పుడో ఒకసారి చేసేసరికి ప్రాక్టీస్ ఉండదు సిస్టర్ రాదు అంత తొందర్ల
అంటే అదేంటిది పర్ఫెక్ట్గా రాదు గానీ వస్తది కొంచం మందం వస్తది సన్న వ్రాదు
హా నేను గూడా చానా డేస్ తర్వాత చేసేసరికి అయి మొన్న చేసినప్పుడు అస్సలు రాలేదు నాకు రాకపోతే కవర్ ఉం టది గదా
ఆ
కవర్ కి హోల్ పెట్టి సేసి చేసినా
ఆహా కవర్ తోటి కూడా చేయచ్చు గదా రైటే అట్ల మంచినే వొచ్ యా మరి
ఆ మంచిగనే వచ్చినయి
సన్నమే అచ్చినయా
ఉ మనం ఇగ కొంచెం హోల్ తక్కువ పెట్ అంటే తక్కువ పెట్టుకుంటే సన్నగా వత్తయి
హ్మ్ అలా పిండేసి ఇట్లా ఒక రౌండ్ షేప్ ఇట్లా తిప్పుతె అయిపోతదా
ఆ అంతే
హ్మ్ హ్మ్ ఇంకా గ్యారెలు చేయస్ తర్న నీకు
హ్మ్ చెయ్యొచ్చు సిస్టర్ ఏముంది అమ్మ వాళ్ళు పిండి పిసికిత్తే మిషన్ లో పెట్టడమే అంతే గదా
తే గట్లగాద్ గ్యారప్పాలల్లో మీరు ఏమేం వేసుకుంటరు
ను నువ్వులు అంటే నువ్వులు వేసుకుంటం పల్లీలు ఉం టే పల్లీలు వేసుకుంటం అంతే మీరు అవి దంచి వేస్తరు కదా సిస్ జర అల్లం పేస్ట్ దంచేస్తాం అంతే
ఇంకా కొంతమంది అది ఏమంటారు కోర్టు మీన కోత్మీర్ అలాన్ టివి అదేంటిది
ఆ కోతిమీరా కోతిమీరా పుదీనా
కుట్న ఉంకొకటి
అంతే ఆ ఉల్లాక్ ఇంకా ఇంగ అప్పుడు దొరకదు కదా సిస్టర్ అప్పుడు ఇంకా పండదు గదా
అయినాదో ఒకొక్కసారి దసరాకి వేసుకున్నప్పుడు వేసుకున్నాం
ఆ అప్పుడు చేసినప్పుడు ఏసుకు ఉంటారు అది అవైలబుల్ గా ఉంటే ఏసుకుంటారు కానీ అం ఆ టైమ్ లో అది పండదు అంటే ఇగో ఇప్పుడిప్పుడు అంటే అది ఆ కాసేది కాబట్టి ఎత్తది ఆ ధన్యాలు ఏత్తరు ఎందంటే కోత్ మీరైనా లేదంటే వాటి ప్లేస్ లో ధన్యాల పొడి అవయినా
ధన్యాల పొడి లేకపోతే కొన్ని లైట్‌గా బాగా కాదు చిన్న చిన్న ధన్యాలు కొన్ని మరి బాగేస్తే అవి తినడం కష్
ఆ ధన్యాలు జీల కరా జీలకరనే ఎక్కువ అయిపోద్ది
ఆ జీల్కర కూడా వేస్తుదే
హ జిల్కర ఇత్తరు ఇంకేమో ఏవో బియ్యం కలుపుతరు సిస్టర్ బాగా వస్తయి అటవి సగ్గు బియ్యం
ఆహా మేము ఎప్పుడు కలవలే కల్పలే ఈసారి మేము బబ్బర్లు కల్ పన్నం
వీట్లోనా
ఉ పల్లీల ప్లేస్‌లో బబ్బర్ పప్పు
ఆహా బాగుంటది సిస్ సెరట్లా
అప్లైడ్ టేస్ట్ బానే ఉంటది
ఉ అంటే బొబ్బర్లుతో ఎట్లా గో గ్యారెల్ చేస్తా కుంటారు గదా బాగానే ఉంటది.
ఆ కొంతమంది అయితే ఇంకా ఏంటిది పప్పు కూడా వేస్తారు శనగపప్పు మరి ఏదో పప్పు మొత్తం మీద పప్పు.
ఆ ఎస్తారు శనపప్పు కాదనుకుంట శనపప్పు లెక్కనే ఉంటంది అద ఏండి పుట్నాల.
ఆ పుట్నాలు పాప్ప మొత్తం మీదనైతే ఆ పుట్నాలు అయితే తొందరగా తినొచ్చు పప్ప అయితే ఎట్లా తింటారు అతే.
తినలే పుట్ నా లేదు అది ఇగొఅది శనిగపప్ప అయితే గమ్మాడిగప్పలలా కలుపుతారుగా
ఆం ఆ మీరు చేసుకోలేదా మరి మడుగప్పలు ఈసారి
ఇంగ్లీ సార్ చేయలే సిస్టర్
ఈ మడగప్పాలు ఇప్పుడు శనగపిండి తోటి చేసుకుంటారు లేకపోతే అదేంటి
ఆ బియ్యం పిండి ఆ ఆ అవును దా తడా కానీ ఎంతయినా శనగపప్పు తోటి మంచిగా ఉంటది చస్తారు దీనికంటే
ఆ బియ్యం పిండి తోటి కూడా వేసుకుంటారు
బియ్యం పిండి ఇవి మిక్స్ చేసి చేస్తారు
బియ్య పిండిలా మినప గుళ్ళు వేసుకొని కూడా చెసుకుంటారా
ఉం అవును
మీరు ఎక్కువ ఎట్లా చేసుకుంటారు
ఇట్లనే పప్పు ఉంటదిగా శనిగపప్పు శనిపాప్పును బియ్యం లా కలిపి పట్టించి అట్లనే చేత్తం మడగప్పలు అట్లనే త్రం సపరేట్ గా ఆ తీసుకురాం ఇంగ
అంటే పిండి తీసుకురారా ప్యాకెట్
ఆహా ఒక ప్యాకెట్ అది ఎంత వస్తుంది సిస్టర్ ఫార్టీ రూపీస్ ఆ సిక్టీ రూపీస్ పెట్టుకుంటే ఇ సిక్టీ రూపీస్ కి ఇంకో ట్వంటీ రూపీస్ కలుపుకుంటే కేజీ పప్పు ఏ వస్తది కదా
ఉ హు. అంటే అది తీసుకొచ్చి మళ్ళా దాన్ని ఎండబెట్టి కడిగి అవన్నీ చేస్తరా
ఆహా అట్లా చెయ్యం పప్పు తీసుకొచ్చి అది బియ్యంలో మిక్స్ చేస్తాం మిక్స్ చేసి ఆ రెండింటినీ కలిపి పట్టిస్తాం పట్టిస్తే శనిగ పిండొత్తది గా
అంటే మేము ప్యాకెట్ కొనుకొచ్చుకుంటాం అన్నట్టు ప్యాకెట్ తీసుకొచ్చుకొని మనం ఇట్లా ఒకటి సోల్ ఉంటది గా పొల్స్ తినేది వన్ కేజీ వన్ పోజ్రాన్ని అట్లా అందాజతోటి ఆ కొల్చుకొని వేసార్ డ్ ఆ కార్పొడి దాంట్లో కూడా అల్లంవెల్లిపయ్ పేస్ట్
అవునేస్తారు
ఉమ్ జీలకర ఉప్పు
మేం అట్ల చెయం సిస్టర్ పట్ అంటే కొనుక్కచ్చుకోం పట్టించుకుంటాం.
ఆహా అంటె పట్ పట్టించుకుంటే పిండి ఎక్కువస్తదనా
ఆ పట్టించుకుంటే పిండి ఎక్కువ వస్తది కదా
ఇంగ అంతేగాని ఇగ మీ మా అత్తమ్మ వాళ్ళే అదైనా పిండి కల్పిస్తరు నాకు ఇంకా రాదు.
అవునా నేర్చుకొక పోయిలు.
ఇగా చెప్పినా హ హ అంటే పిల్లలు చిన్న ఉన్నారుగా ఇప్పుడు నేను పోయినను అనుకో వాళ్ళు కూడా వస్త నేను నేనంటే నేను అంటారు మా పాప ఇప్పుడు మామూలుగా పూరీలు చపాతీలు చేస్తేనే ఆమె కూడా చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఆడుకుంటాది ఆమె కూడా వస్త చిన్న చిన్నగా
ఆ అవును ఇంగా పిల్లలు అట్లనే ఉంటారు
పూరీలు చేసినప్పుడు ముద్దలు తీసుకునది ఒకటి రెండు అట్లా తీసుకొని చిన్న చిన్న చేసింది ఇవి కూడా కాలు ఇవి కూడా కూడా కలవని బాగెడ్త వచ్చింది
హుహు
నా చిన్న చిన్నవి కూడా కాల్సి ఇచ్చిన ఇంకా పిండి ఇస్తే పిండి తోటి బొమ్మల్ చేస్తదీ
అవును పిల్లలు అట్లనే చేత్ తారు
ఇగ ఆడుకుంటది పిండితోటి ఇగ అందుకనే ఇగా ఇగ వాళ్ళు మేము ఇటు రూమ్ లో పిల్లల పట్టుకొని ఉంటే ఇక అత్తమ్మ నో మామయ్య వాళ్ళు వాళ్ళు కల్పిస్తారు అన్నట్టు
అవునా
లేక పోతే ఊకే పిండిలో చేయిబెడతారు ఆ లేక్
అవును అసలు పిల్లలుంటే చేయబుద్ది కాదు పిల్లలుంటే ఏమిటి
ఇగా ఎక్కువ శాతం మేమ్ నైట్ టైమ్ లోనే చేసుకుంటాం ఎందుకంటే పిల్లలు పడుకుంటారు కదా
ఆ
అప్పుడిగా మేము ముచ్చట్లు పెట్టుకుంట వేసుకుంటాం అదే వాళ్ళు తెల్లి తోటి ఉంటే చేయనియ్యరు
చేయనీరు మరి నైట్ టైమ్ లో చేస్తే కనబడుతదా సిస్టర్ అంటే అవి కాల్ నియా లేదా అని
అంటే ఇప్పుడు సిక్స్ కల్లా స్టార్ట్ చేస్తాం. కొంచెం వెళ్తురు ఉంటది లైట్ దగ్గరనేల్లే బయట లైట్ ఉంటది లైట్ కిందనే చకినప్ప లాంటివి అయితే హ్మ్ సకినప్ప లాంటివి అయితే డే టైమ్ లానే
అవును సకినాలు అవి డేలనే చేయాలె. ఎట్ల అవి తెల్వదు
మళ్ళ అవి తెల్ల తెల్లవుంటయి కాబట్టి మనకి అంత కనపడేది అవి కాలయితే కాలనీ
కనబడవ్ హర్షల్ చేస్తర సిస్టర్ మీరు మరి
ఆ చేసుకుంటాం రా దసరకి సంక్రాంతికి చేసుకోలేను దసరకి చేసుకున్నం
అవును చాన మందీ అప్పుడు ఆ చాన మందిప్పు అప్పుడూ సంక్రాంతికి ఎక్కువ చేశేది గాని ఇప్పుడు ఇగా ఏ పండగని లేదు ఇగ ఏ పండకైనా చేసుకుంటాళ్ళు తిన బుద్ధిదైతే
ఆ ఇప్ ఇగ ఫెస్టివల్ అనీ గాదు అప్పాల్ ఇప్పుడు ఫంక్షన్లల కనీ ఎవరిష్టం వాళ్ళు నచ్చ చిన్నప్పుడు చేసు
అవును నచ్చినప్పుడు చెస్ కుంటాళ్ళు చిస్తరు అవును అది ఒక్కపుడక్క పనిచెప్